హాయ్ ఏం చేస్తున్నావు
ఏం లేదు ఖాళీగానే ఉన్నా
అవునా ఫోన్ చేసావా మీ అక్కకి
లేదు ఉమా చేయ్యలేదు మెసేజి మెసేజ్ పెట్టినాను
ఆ
అది ఏంటి అని అడిగింది కానీ నేను ఈ ఓటిఆర్ అప్డేట్ చెయాలి అని అది చూసుకుంటే ఉన్నాను చెప్పలేదు తనకి రిప్లై ఇవ్వలేదు
ఉమ్ ఏం చేస్తున్నారు మీ బాబు
పడుకున్నాడు తినకుండా పడుకున్నాడు లేప్తున్నా కానీ వాడు లేస్తలేడు
ఏమి తినలేదా అయితే
తినలేదు
ఆ తిన్నావా నువ్వు
తిన్నా నేను తిన్నావ నువ్వు
ఆ అయిపోయింది తినేసా ఏం చేసావు మార్నింగ్ నుంచి
మార్నింగ్ నుంచి ఏముంది అబ్బ వీన్నీ చూసుకోవడం తోనే టైం సరిపోతుది నాకు ఈయనకి తినిపించడమే గంట గంట ఆ సమయం లేదు
హా అవును ఇంకా అంటి మీ వారు వెళ్ళారా ఇంటి దగ్గర నుంచేనా
మా వారు ఊరెళ్ళారు ఆఫీస్కి ఏమి వెళ్ళలేదు ఉమ్ ఫోర్ డేస్ అయ్యింది నాలుగు రోజులు అవుతుంది
ఎందుకని ఏ ఊరు
మాది ప్రాపర్ వచ్చేసి ఆంధ్రా కదా
ఆ
ఆంధ్రాకి వెళ్ళారు వేరే పని ఉందని వెళ్ళినారు
అవునా
రేపు వస్తారు
ఆహా ఎప్పుడు లేస్తాడు మరి బాబు అయింద వన్ అవర్ అయింద పడుకొని గంట
రెండు గంటలు అవుతుంది పడుకొని లేపుతున్నా ఏం తినకుండా పడుకున్నాడు కదా ఏమన్నా పెడదామని లేపుతున్నా లేవట్లేదు
ఆహా
హుమ్
ఇంకా ఏమిటి మరి వస్తడు ఐ ఐదు అయిద్ది మధ్యాహ్నం పంపిచా ఈరోజు పదో తరగతి వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి కదా అందుకోసమని పొద్దున లేదు మధ్యాహ్నం పంపిచా సాయంత్రం ఐదు నాలుగున్నర గంటలకి అయిపోద్ది ఆ బడి ఐదు గంట్లకి ఆటో వచ్చిద్ది
ఆ అవునా ఏం చేస్తున్నాడు మరి చిన్నబాబు ఏం చేస్ స్తున్నాడు
చిన్నబాబు ఒక రెండు బొమ్మలు ఉన్నాయ్ వాటితో ఆడుకుంటున్నాడు ఐస్ క్రీమ్ కావాలి అన్నాడు ఐస్ క్రీమ్ ఆయన వస్తుంటే ఐస్ క్రీమ్ కావా ఐస్ క్రీమ్ కావాలి అంటే రెండు కప్స్ తీసుకున్నాం ఇద్దరం చెరొకటి తిన్నాం చెరొక్కటి తిన్నాము ఆహ ఆ నా రెగ్యులర్ రోజు అడుగుతనే ఉంటాడు కానీ నేను అసలు కొనను ఈ రోజు ఆ పెద్ద బాబు ఉంటే అడుగుతూనే ఉంటడు కాయంగా నేను అసలు కొనివను ఒక రోజు కొనిస్తే రోజు అట్లే అలవాటు అయ్ తారు అడుగుతూనే ఉన్ లే అని పోను నేను అస్సలు కొనివ్వను అయితే ఈ రోజు పెద్దబాబు లేడు కదా చి చిన్న బాబు అయితే కొంచెం అర్థం చేసుకుంటాడు లేదు లేరా వద్దులే ఏదో ఒకటి అంటే అర్థం చేసుకుంటాడు అని సర్లే ఇ రోజు అడుగుతున్నారు కానీ తీసుకోవట్లేదు అని చెప్పి ఈ రోజు తీసుకు కున్న ఇద్దరం తీసుకొని తిన్నాం గోడ కొంచెము ఆ ఒక రెండు ఇటుకలు వేసి మళ్ళీ కొంచెం హైట్ చేసాం అనమాట దానికి నీళ్లు పోసా ఇప్పటి వరకు ఒక హాఫ్ అన్ అవర్ దాకా పట్టింది రేపు మళ్ళీ చేసే వాళ్ళు వస్తా అన్నారు
ఓకే ఓకే
గోడ కొంచం ఆ ఎత్తు ఎత్తు కట్టిస్తున్నాం పైన అది చాలా చిన్నగా ఉంది గోడ ద
ఆ
రేపస్తా
ఏం చేస్తున్నారు
ఆయన ఆయన పనిలో ఆయన ఉన్నారు పనికి వెళ్ళిపోయారు నిన్నటి వరకు ఇంటి పని చూశారు వాళ్ళు ఆహా వాళ్ళ సారేమో ఫోన్ చేస్తున్నడు మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు ఎప్పుడోస్తవు ఒకవేళ నువ్వు ఆ రాకపోతే నేను ఇంక నువ్వు వేరే పని చూసుకోవాల్సిందే నువ్వు రానవసరం లేదని చెప్పి ఆయన వార్నింగ్ ఇస్తుండు అని ఇగా సర్లే ఎందుకు ఆయన తో వాదన అని ఈ రోజు వెళ్ళిండు రేపు మళ్ళీ చూసి రేపు ఉండిపోతా అన్నాడు పని చాలా ఉంది ఇంట్లో ఆయనంటే అవుతు తది
ఇప్పుడు ఎక్కడ చేస్తున్నాడు
రాంకోలో
రాంకో ఓకే
ఆ రామ్ కో లో చేస్త స్తున్నారు
ఉ
ఉ ఇంకా ఏంటండీ ఇంట్లో పని ఎప్పుడు మొదలు పెడతాం ఎ వంట చేస్తావు కదా మధ్యాహ్నం టైం లో లో
మధ్యాహ్నం టైమ్ మార్నింగ్ ఆ టిఫిన్ చేయ్యాలి మ ధ్యానము మళ్ళీ వంట చేయాలి
ఆ
ఉ మళ్ళీ వీడికి తినిపించుకోవాలి ఆ అంతా చేశాను తిన్నాను మా వాన్ని లేపి న్నాను పెట్టడానికి
ఆ హా ఏం కూర చేసినవు
ఏం కూర సోరకాయ కూర
ఆ హా మీ అత్తగారు ఉన్నారా
ఉ ఉన్నారు కూర మాత్తగారే చేసినారు
అవునా అయితే కూరగాయలు కట్ చేసి ఇస్తావా
అలా ఏం లేదు ఆ మా అత్తే కట్ చేసుకుంటారు చేస్తారు కూర నార్మలుగా అయితే ఎక్కువ శాతం
ఆహా
ఇంకా వేరే పనులన్నీ నేను చూసుకుంటాను డైలీ అంటే ప్రతి రోజు కూర మాత్రం మాక్సిమం అంటే ఎక్కువ శాతం మా అత్తయ్య చేస్తారు
ఆహా అదేలే కూరలో నేను ఇంట్లో చేసే కూరలో ఉప్పు తక్కువేస్తాన అంట ఐదు సంవత్సరాలు అయింది పెళ్ళి అయి ఇంకెప్పుడు నూ నేర్చుకునేదింటుంది మా అత్తయ్య ఐదు సంవత్సరలుయింది అయినా కూడా నె ఇంకా కూరండడం రాదు ఎప్పుడు చప్పగేనా ఇప్పటికీ చప్పగే ఉంటుంది నీ కూరలు అంటుంది ఆ తిడుతూనే ఉంటది పిల్లలు కూడా తినేస్తారు ఒక ఒకొక్కసారి అయినా అబ్బో మస్తు కారంగా ఉందిగా కూర్ ఉంటది ఎడ పిల్లలు తిన్నారు నీకేం కారంగా ఉందంటున్నా నువవు అంటా నేను ఇక తర్వాత ఏం మాట్లాడదు
ఏన్ చేస్తుంది మీ అత్త
అదిడు మిర్చి ఆ మిరపకాయలా కోయడానికని వెళ్తున్నారు
అప్పుడెప్పుడో ఆ కాళ్ళు విరిగి
అవును వెళ్ళలేదు చాలా రోజులు కానీ చిన్న కూర్చొని అట్లనే కోస్తుంది ఇప్పుడు వెళ్తుంది మాములుగా వాళ్ళు రానివ్వరు అయితే కేజీల లెక్క ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్లది అన్నమాట ఎన్ని కేజీలు నా కోసుకోవచ్చ అట్లా కేజీ లెక్క ఉంటది ఉమ్ కాబట్టి అలా వెళ్తుంది
ఇన్ని కేజీలు అని తీస్తే ఏ
ఆ కేజీకి పది రూపాయలు ఆ ఒక కేజీ పది రూపాయలు ఆ అరవై కేజీలు యాభై కేజీలు అరవై కేజీలు కోస్తారు సాయంత్రం దాకా
ఉమ్ మంచిదేలే అయితే కానీ అది అంతా ఘాటు ఉంటది కదా మిర్చి ఎండలో కోయ్యాలంటే అదే అబా
అవును వాళ్ళకి అలవాటు ఎప్పుడు ఎప్పటి నుంచో వెళ్తున్నారు తవాల అందరి అలవాటు ప్రతి సంవత్సరం ఈ టైమ్ లో వెళ్ళిద్ది కరెక్ట్ గా ఈ ఏప్రిల్ మార్చి ఏప్రిల్ లో కేజీ లెక్క కోపిస్తారు అదే టై లో ఖచ్చితంగా వెళ్తది మిరకాయలు కోయడానికి ఇక మామూలు టైమ్ లో అయితే వా కలుపు తీయడానికి కాని అటువంటి వాటికి ఆమె కొంచెం ఆ వంగోని కాని అట్లా తీయా లేవదు అందు కే వద్దని చెప్తేస్తారు కింద కూర్చోనంటే మొక్కలు ఖరాబ్ అయి తీ యని
ఇప్పుడు అంటే ఇప్పుడు కూర్చుని కాకుండా
కూర్చున్న మొక్కలు పెద్దగా ఉంటాయి కదా ఇప్పుడు మొక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి కూర్చున్న సాయం కాదు నిల్
ఆహా ఆ వి విరిగి విరిగిపోతాయి అటు ఇటు తగులు అని విరిగిపోతాయని
ఆ ఆ చిన్న మొక్కలైతే కూర్చో తను కూర్చొనే కలుపు తీస్తది కాబట్టి మొక్ క్కలు కొంచెం అటు ఇటు ఖరాబ్ అయితాయి అంటే కింద వంగిపోతాయి పాడాయి పోతాయి వెంటనే విరిగిపోతాయి అట్లా అని ఆ వద్దంటారు కానీ ఇప్పుడు కొంచెం పెద్ద చెట్లు కదా కాబట్టి నిలా అప్పుడన్న కొయ్యలు మెత్తగా మెల్లగా లేదంటే కింద కింద ఉన్నవి కూర్చున్న కూర్చొనున్నా కోయగలదు అమె మళ్ళీ కింద అదేం టే సంచులు ఏమన్నా ఉంటే అవి వేసుకొని కిందంత బురద మట్టి ఉంటదని కింద కూర్చుని అట్లా జారుకుంట జారుకుంట అట్లా ఆ ముందుకు వెళ్తూ అట్లా తీస్తది కలుపు అలాంటప్పుడు వెనక సంచులు కో దేనికన్నా ఏదన్నా తగిలి మొక్కలు అట్లా పాడైపోతాయి చిన్న చిన్న మొక్
అవును చిన్న మొక్కలు ఉంటాయి కదా ఆ అవును విరిగిపోతే హు
హ్మ్మ్ ఇప్పుడే ఎవరిష్టం వాళ్ళది కాబట్టి
అవును సాయంత్రం ఎప్పుడు వస్తది మరి మాన్ ఇప్పుడు ఉదయం ఎప్పుడు వెళ్తాడు. సాయి సాయింత్రం ఎప్పుడ వెళ్ళేది
ఉదయం ఆరున్నరకి సాయంత్రం ఆరు
ఆమ్మో పన్నెండు గంటలు మొత్ మొత్తం చేన్ లో నేనా
వెల్లడమే మా ఆయనేమో ఇంట్లో ప పని ఆ ఇంత ఉంది నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే ఇప్పుడు ఈ పని రోజులు నేను వెళ్ళాలి, ఈ నాలుగు రోజులు నేను సంపాదించుకునేది. అంటంది రోజు అట్ అట్లనే అరుచుకుంటున్నారు వెళ్తుంది మా అయనేమో రోజు తిడుత్
ఉమ్ ఈ పని తర్వాత త ఆ అమ్ముతారా బయట లేకపోతే ఇంట్లోకేనా మిర్చి మిర్చి ఇంట్లోకి ఇవ్వరా
ఇంట్లోకా ఆహా ఎవరికి కూలీ ఓళ్ళకా
అ కూలీ మిర్చి ఇవ్వరా ఎంత మిర్చి అంటే ఇప్పుడు పది కిలోలు తీస్తే ఒక కిలో
ఓహో అట్లా ఇవ్వరు వాళ్ళే తీసుకుంటారు కానీ అవి కాటా వేసి డబ్బులు ఇస్తారు దానికి ఎంత తబడింది
ఓకే ఇక్కడ మా సైడు అట్లే ఇస్తారు ఇట్లా కుప్పలు పెడతారు ఒక కుప్ప ఇస్ ఇస్తారానమాట ఒక ఐదు కుప్పలు ఆరు కుప్పలు అట్లా పెడతారు ఒక కుప్ప ఇంకా ఇస్తారా అదే కూలి ఇట్లా డబ్బులు ఇవ్వరు
అవునా మిరపకాయలు కొస్తే ఇప్పుడు అంతేనా
మిరపకాయలు కొస్తే ఎప్పుడు అంతే మిరపకాయలు కొస్తే ఆ టైం టు అంటే ఈ మార్నింగ్ నుంచి ఈవినింగ్ సాయంత్రం వరకి కోస్తారు కదా కుప్పలు పెడతారు ఉమ్ కోసిన దాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఐదు కుప్పలు ఆరు కుప్పలు అటు పెట్ అట్లా పెట్ ఒక కుప్ప కూలి కింద ఇచ్చేస్తారు అంతె
అవును ఇప్పుడు రోజు ఎన్నని ఇస్తారు అట్లా రోజూ ఉంటది కదా పని వాళ్ళు ఏం చేసుకుంటారు అంత
ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు అట్లా ఏస్తారు కదా సో ఆ వాళ్ళు అట్లా కూలీకి పిలిచినప్పుడు కూలి వాళ్ళకి అట్లనె ఇస్తారన్నమాట మిగతా అంతా వాళ్ళకె కదా ఇంట్లో వాళ్ళకి కదా కొన్ని అట్లా కూలి కిందికి పోతాయి మిగతాయ అంతా వాళ్ళు చేను వాళ్ళు అమ్ముకుంటారు డబ్బులు ఇవ్వరు అదే కూలి ఇంకా
ఓ అదేంటి మరి ఒక రోజులో అయిపోదు కదా అది కనీసం వారం రోజులు అట్లా పట్టిద్దిగా
వారం రోజులంటె ఉమా ఇప్పుడు చాలా మందిని పిలుచుకుంటారు కదా ఏస మిర మిరప ఏసేది ఒకటి రెండు ఎకరాలు ఏస్తారు మూడు నాలుగు ఏస్తారు చాలా మందిని పిలుస్తారు కాబట్టి రెండు మూడు రోజులలో అయిపోతుంది అం అంతె రోజు
రెండు మూడు రోజులు కలిపి ఆ ఓ కుప్పిస్తారు అంతే వాము వాళ్ళకి మళ్ళ మిరపకాయలు ఎక్కువ పోతాయి కా అప్పుడు
ఎక్కువ ఎందుకుపోతాయి ఇప్పుడు బయట ఒక రోజు కూలి ఆ నాలుగైదు వందలు వస్తుంది కదా ఆ అంతే అంతే కుప్ప పెట్టేసి ఇస్తారు
కానికేనా ఇంగ తీకెళిపోతార మిరపకాయలు వాళ్ళు
అవును ముడు సం బా పాయ ఇబుడు సం మొత్తానికి కావాల్సినవి ఉంచుకొని మిగతావి బయట అమ్ముకుంటారు మళ్ళీ ఈ కూలి చేసిన వాళ్ళు కూడ
ఓ కానీ రేట్ ఎక్కువ ఉంటది కదా దానికి కాబట్టి ఆ ఇటు డబ్బులే ఇస్తారు అట్ల ఇవ్వరు కాకపోతే లాస్ట్ లో చేనంత అయిపోయిన తర్వాత ఆ లాస్ట్ లో చివరిగా ఉం ఇలా కొంచెం కావాలి అంటె ఒక రెండు మూడు కేజీలు అట్లా ఇస్తారు ఇక్కడ
అవును మా దగ్గర అయితె ఆ ఒక కుప్ప అట్ల ఇస్తారు పని డబ్బులు ఏమి ఇవ్వరు కూలికి ఇదిస్తే మిరపలే మిరప కుప్ప అట్లా ఒక ఐదారు కుప్పలు పెట్టి ఒక కుప్ప ఇచ్చేస్తారు ఉమ్
సరే మరి ఉంటాను
హ సరే అలే మరి పెద్దోళుచ్చ